ఆ
హాయ్ మామ్ ఆ మీ డాగ్స్ ఏవో బయటకి వెళ్ళిపోయినాయి కనిపించట్లేదు అని చెప్పేసి ఆ పక్కింటి వాళ్ళు అంటున్నారు
హా హవును మామ్ ఆ టూ డేస్ నుంచి కనబడ టూ డేస్ నుంచి కనబడట్లేదు వెట్టలాయో చాలా సర్చ్ చేసాం వాటి గురించి బట్ ఎక్కడ అనేది ఐడియా లేదు ఆ ఎటెల్లాయో ఏంటో అని కొంచెం ఆలోచిస్తున్నాం అవి ఎందుకు
అసలు రెండూ వెళ్ళిపోవడం ఏంటి సడన్ గా అంటే ఏమన్నా అయిందా ఆ ఇంట్లో వాటికి ఫుడ్ దగ్గర ఏమైనా బయట డాగ్స్ రావడం నువ్వేమైనా
అలా ఏం లేదు మ్యామ్ ఆ ఫుడ్ దగ్గర అంత బానే పెట్టాము అ ఆ టూ డేస్ నుంచి కొంచెం అదోలా ఉన్నాయిన్నమాట అవి ఓకే బయటికి వెళ్తుంటే సా అ ప్చ్ అంటే హెల్త్ బాగుండట్లేదో మరి ఏ విధంగా అవి ఎలా ఫీల్ అవుతున్నాయో తెలీదు బట్ ట డేస్ నుంచి ఏదోలా ఉండి ఇంకా ఈరోజు కనిపివ్వట్లేదు ఇంకా టూ డేస్ నుంచి
యాక్చువలీ బయట సిచ్యువేషన్స్ కూడా అస్సలు బాలేదు ఎందుకని అంటే గవర్నమెంట్ వచ్చేసి ఆ కుక్కలు బాగా పిల్లల పైన పెద్దల పైన ఇట్లా దాడి చేసి పీకు ఉంటున్నాయ అని చెప్పేసి వాటిని తీసుకెళ్ళిపోవాలని చెప్పేసి ఆర్డర్స్ పాస్ చేసారు సో అక్కడికి ఏమ వెళ్తే ఎంక్వైరీ చేసారా మరి మీరు
ఆ చేసాం మ్యామ్ అక్కడికి వెళ్తే ఎల అలాంటివి ఏమి లేవు ఉంటే మేము ఇన్ఫామ్ చేస్తాము మీకు అనేసి అన్నారు మమ్
ఊ
అదే చూడాలి వాళ్ళయితే అలాంటిది ఏం లేదు ఆ ఉన్నా కూడా మేము ఇన్ఫామ్ చేస్తాము మీరు అలా ఉంచుకోకూడదు కదా డాగ్స్ అనేవి పెట్ ఆనిమల్స్ అనేవి మీ సేఫ్టీలో మీరు ఉండాలి
అంటే వాటికి ఇంజెక్షన్స్ అవి వేస్ తీసుకుంటున్నాంమండి అని చెప్పేసి మీరు అంటే ఎవ్రీ మంత్ ఇంజెక్షన్ చెపించినప్పుడు మనకి ఒక సర్టిఫికేషన్ ఇస్తారు కదా డాక్టర్ ఆ వెటర్నరీ వాళ్ళు అది కూడ నో ఏం కన్సిడర్ చేయలేదా
అది కూడా కన్సిడర్ చెయట్లేదు మామ్ ఎందుకంటే స్ట్రీట్ డ్రాగ్స్ అనేవి ఇప్పటికే పబ్లిక్ పైన చాలా ఆటాక్ చేస్తు
అవును అవును దాని వాళ్ళే ఆ నాకు తెలిసి అదే డౌట్ వస్తుంది వాళ్ళు ఏమైనా తీసుకెళ్ళిపోయి ఉంటా అండ్ ఇప్పుడు అది చాలా హై రైజ్డ్ ఇష్యూ లాగా ఉంది కాబట్టి సో కంప్లైంట్ తీసుకొని మీ పెట్స్ని మీకు ఇవ్వడా కాకుండా కొద్ది రోజులు ఆ ఏమి దొరకలేదు అసలు మేముమిలాంటి సెర్చింగ్స్ చేయలేదు లోపల పెట్టలేదు వాటిని క్యాబిన్స్ లో అని చెప్పేసి ఆ వాటిని ఎక్కడికైనా పంపిచేయడం ఎలాంటి చేస్తారు డేమో అని జెప్పేసి అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే లాస్ట్ మంత్ ఇదే జరిగింది
మేము అలానే అనుకుంటున్నాము కానీ అది అంత కేరింగ్ గా ఉండి ఒక ఫ్యామిలీలో మంచి మెంబర్స్ లాగా ఉండి అలా ఎలా వెళ్ళిపోయాయి వాట్స్ ద ప్రాబ్లం ఇంకెవరైనా తీసుకెళ్ళు అంటారా ఏదైనా ఎక్కడికైనా అవే ఎళ్ళిపోయాయా అనేసి అనుకుంటున్నాము
యాక్చువలీ మీ జూలీ అయితే ఎంత బాగా అంటే అంత బాగా ట్రీట్ చేసింది ఆ దానికి ఆ మీ ఒక హోమ్ అనే కాదు యాక్చువలీ నేను ఏం చేశానంటే లాస్ట్ వీక్ కు అసలు నా క్యాంప్ అయిపోయి ఇంటికి వస్తున్న అన్మాట ఇంటికి వస్తు ఉ తే మీ జూలి బయటుండింది ఆ సమ్ పక్కనే ఒక పెద్ద ఆవిడ వెళ్తూ ఉండిది అన్మాట ఆవిడ జూలిని చూసి అక్కడే ఆగిపోయింది ఆ భయపడిపోయింది అదే ఏమన్నా మీద పడిద్దేమో అని జెప్ ఎందుకంటే ఆ ప్రతి స్ట్రీట్ డ్రాగ్స్ అవి మీద పడుతూ ఇలా చేస్తున్న బ ఏమో ఎక్కువ ఉండిపోయింది కదా సో జూలీ కూడా అలా మీద పడిద్దేమో అని చెప్పేసి అక్కడే ఆగిపోయిందా పెద్ద ఆవిడ బట్ జూలీ ఏమో ఆ వేరే డాగ్స్ ని ఏమి రాకోకుండా ఆ ఆ పెద్దవిడ కొంగు పట్టుకొని మెల్లిగా నోట్లోకరుచుకొని ఆ తీసుకుని వెళ్ళిపోయింది
ఓకె సేఫ్గా తీసుకెళ్ళిందామా
ఉన్నా ఆ ప్రొటెక్ట్ చేసింది మీ జూలి
అదే అండి మా కదే అర్ధం అవ్వట్లేదు అన్ అంద ఎవరి పైకి త అటాక్ చేసే విధంగా ఉండదు ఇంజూర్ చేయాలని ఉండదు ఆ అలాంటి డాగ్ ఇంకా స్ట్రీట్ డాగ్స్ ఇంకా మా డాగ్స్ ని ఏమైనా చేసున్ టయా అటాక్ చేసి ఉంటాయా అని కొంచెం ఆలోచిస్తున్నాము కేసు ఏయాలా వద్దా తీసుకో ఏ విధంగా యాక్షన్ తీసుకోవాలని ఆలోచిస్తున్నాంమ్మా మేము
అసలు మా ఇంటికి వస్తే కూడా ఏమన్నా నాన్ వెజ్ టైప్ ఆఫ్ ఫుడ్ పెడితే కూడా మీ జూలీది మీరు వెజ్ అలవాటు చేసారంట కదా అందుకి
ఆ అవునుమా అవును మ్యామ్ మొత్తం వెజ్ అండ్ దానికి సంబంధించిన గుడ్ హెల్తీ ఫుడ్ మాత్రమే దానికి అలో చేస్
అసలు మా ఇంటి కోచిన చుట్టాలు అందరు షా షాక్ అయ్యారు అదేంటి అది డాగ్ దానికి నాన్ వెజ్ స్మెల్ అనేది ఇట్స్ మాండేటరీ థింగ్ అది చూడగానే తినేస్తది అది వెజ్ తినడం ఏంటసలు ఆ నీ జందరు షాక్ అయ్య ఇంక న అలవాటు చేశారు దానికి వచ్చి అలవాట్ ఐపేంది అది కూడా ప్రేస్టేజి ఉంటాగు అని చె సి కాసేపు అందరము నవ్వుకున్నాము బట్ అన్ ఎక్స్పెక్టెడ్ గా అసలేం ఇగో నాకు ఈ న్యూస్ తెలిసినదగ్గర్నుండి భలే బాధేస్తుంది
ఆ అదే అండి మాకు కూడా అలానే అనిపిస్తుంది తెలిసిన వాళ్ళ ఇంటికి ఇక చుట్టుపక్కల నైబర్స్ దగ్గరికి వెళ్ళిందా అని చాలా ఎంక్వైరీ చేశాము బట్ వాళ్ళేమంటున్నారు అంట్ ఈ మాకు తెలిస్తే మేము ఇన్ఫార్మ్ చేస్తాము మా దగ్గరికి అలా ఏం రాలేదు ఎక్కడైనా కనిపించినా మేము ఇన్ఫార్మ్ చేస్తాము అనేసి అంటున్నారు మళ్ళీ అంటున్నారు చాలా ఎఫెక్షన్ తో ఉంటుండే మీ డాగ్స్ మాతో ప్రొటెక్టివ్ గా ఉంటుండే అలా ఎలా జరిగింది మీరు చూసుకోలేదా అనేసి అంటున్నారు మా
అండ్ మీ జర్మన్ షెపడ్ అది ఐతే అసలు నాకు ఎంత ఫేవరెట్టో
ఓ అంతా ఆ మరి మీకు డాగ్స్ అంటా ఇష్టమా మ్యామ్ హలో మ్యామ్ హలో
ఆ మామ్ చెప్పండి చాలా ఎఫెక్టివ్ మీ జర్మన్ షెప పడైతే
మ్ మరి మీ మీకు డాగ్స్ అంటా ఇష్టమా మ్యామ్?
చాలా చాలా ఇష్టము కాకపోతే ఏంటి అని అంటే మా పేరెంట్స్ కి ఆ ఫర్ వల్ల కొంచెం అలర్జీటిక్ అనమాట
ఓకే
అని వల్ల వాళ్ళ కోసం అని చెప్పేసి నేను పెంచుకోకుండా ఇంకా బయట ఎవ్వరి ఆ పెట్టేసిన కూడా నాకైతే మనసు ఆగదు అలా పట్టేసుకుంటాన వెళ్ళిపోయి ఇంకా మా పేరెంట్స్ విషయంలో ఇగ వాళ్ళ జాగ్రత్త అవసరము అది ఆక్స్మో కిందకి రీచ్ అయిపోతుంది భయంతో నేను ఇంట్లో పెంచుకోను
ఓకే
హ్మ్
డాగ్స్ అనేవి చాలా ఎఫెక్ ఎఫెక్షన్ తో ఉంటాయి హ్యూమన్ బీయింగ్స్ కి ఎలా అంటే అవి మాట్లాడకపోయినా బట్ ద వే ఆఫ్ సైన్ టు అస్ చాలా చూపిస్తాయ్ అసలు ఆ ఏమంటారువి విశ్వాసం అని అంటారు కదా ఏదున్నా పసిగట్టేసే తొందరగా ఏది మన దగ్గరికి రాకుండా చు చూసుకుంటాయి ఓ అలా ఒక మంచి
ఒక టూ మంత్స్ బ్యాక్ అండ్ దే నేను ఆ ఇలాగే ఆ సం క్యాంప్స్ కి వెళ్ళినప్పుడు ఆ అక్కడ ఒక చిన్న స్నేక్ వచ్చింది అనమాట
ఓకే
ఆ తెలిసిన వాళ్ళు వాళ్ళ పెట్స్ తో వచ్చారు అది ఆ స్నేక్ మాకు నైట్ ఇట్లు కనిపించలేవు ఆ అశుశొ ల్ అందరము కూడా ఫైర్ క్యాంప్ అరేంజ్ చేసేసుకొని కొంచెం ఆ డిన్నర్ అది చేస్తూ ఉన్నాము అది ఎలా వచ్చిందో ఏంటో తెలిదు కానీ ఆ ఆ మా గ్రూప్ ఆఫ్ టీమ్ వాళ్ళ పెట్్ అది కూడా సేమ్ మేజర్మెం చెప్పర్ లాగా చాలా హైట్ బాగుంటది అసలు బెంటంనే దానిసలు కాలితో ఇలా దూసేసింది పక్కకి అది దోసేసి అరుస్తుంది అంటే మేము అప్పటినుండి చూసాము అమ్మో అది కనుక అసలు ఆ నైట్ అది లేకపోయింటే ఎవరో ఒకరిని బైట్ చేసి ఇంకా అసలు సిచ్యువేషన్ ఎలా ఉండేదో తలుచుకుంటేనే భయం వేసింది ఆ నైట్ అయితే
ఓకే ఓ అందరు సేఫే కావాము
ఆ అందరు ఆరు సేఫ్ ఉన్నారు అది ఉండడంతో సేఫ్ ఉన్నారు అసలు ఎవరి కూడా చూడలేదు దాని పా అసలు అది ఎలా చూసిందో కూడా అంటే ఆ ఒక హ్యూమన్ బీయింగ్స్ కి పెట్స్ కి అసలు సలా అఫెక్షనెట్ అదంతా ఉండడము లిటరల్లి అసలు డాగ్స్ ని తర్వాతనే వేరే ఏదన్నా ఇంక్లూడింగ్ కం అంటే మనకి కంలా చేసుకుంటే హ్యూమన్స్ ని కూడా ఒక ఫుడ్ పెట్టినా కూడా క ముద్దు పెడితే అతే అది విశ్వాసంతో ఉంటాయి మనుషులు అలా ఉండరు అని చెప్పేసి ఒక మాట అంటూ ఉంటారు ఇది మాత్రం
అవునువును అవును కానీ అవి వన్స్ ఆ ఆ డాగ్స్ అనేవి మనకి అడిక్ట్ అయిపోయిన తర్వాతకి అవి వెళ్ళవు అసలు ఎక్కడికి వె వెళ్ళాలి అనుకోవు ఎలా ఉంటాయో తెలియదు బట్ మా డాగ్స్ మాత్రం వెళ్ళాయి వెళ్ళాయి అలా వె ఎలా వెళ్ళాయి ఎందుకు
ఖచ్చితంగా మీ డాగ్స్ మీకు దొరుకుతు తాయి ఆ నా తరపు నుండి కూడా మన మనకి గవర్నమెంట్ ఆఫీషియల్స్ లో చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు స కొంచం ఎంక్వైరీ ఇస్తాను అండ్ నాకు కొంచెం ఏమైనా వెహిగిలు దొరికితే కూడా నేను సైడ్ వెళ్ళడానికి చూస్తాను ఎలాగో మా ఆఫస్ ఏరియాలోనే కాబట్టి కొంచెం దూరంలోనే ఉంటాయి వాడి నించ అయితే సో లోపలి వెళ్ళి విజిట్ చేసే ఛాన్సెస్ ఉంటే ఇలా ఉంది చేస్త అదర్వైస్ వర్ తొనైనా మాట్లాడడానికి కూడా ఉంటే నాకు వాటి టిక్స్ నా దగ్గర అయితే ఏం లేవు పెట్టి ఉంచనండి నా వాట్సాప్ చేసారనికి నేను మాట్లాడతాను ఎవరి తొనైన చొకే నో ప్రోబ్లమ్
ఓకేనా ఫార్వర్డ్ చేస్తాను మ్యామ్ మీకు థ్యాంక్స్ ఫర్ యువర్ కన్సల్ మ్యామ్
యా చెప్పు ఓకే ఒకే నా
ఒకే మ్యామ్